బావున్నరా అక్కా?
బావున్నా బావున్నరా. బావున్నవా?
హ్ బావున్నాను. ఏం చేస్తున్నరు?
ఏం లేదు కాలీ.
తిన్నరా ఆఫ్టర్నూన్ లంచ్ అయిందా.
యా అయిందిరా. మీరు తిన్నారా?
ఆ తిన్నాను అక్కా. ఏంటి టూడే స్పెషల్?
స్పెషల్ అంటే ఏంలేదు. రొటీనే
ఉహు ఏం చేయట్లేదు. ఖాళీనే ఉన్నాను. ఎంచేస్తరు? మూవీస్ చూస్తర అక్క మీరు?
మూవీసా చూస్తను రా.
ఎలా ఫోన్ లోనా, టీవీ లోనా?
మొబై లోనే యూస్తా ఎక్కువ
ఉహు థియటర్ కి ఎల్తారా
అప్పుడప్పుడు
ఈ మధ్య వె ఎలార రీసెంట్ గా
రీసెంట్గా వెళ్ళలేదు రీసెంట్ గా వెళ్ళలేదు రీసెంట్ గా వచ్చిన దురందర్ టూ ఉస్తాద్ ఈ రెండు మూవీస్ మొబైల్ లో చూసా సంక్రాంతికి చూసా నేను సంక్రాంతి అప్పుడు రాజాసబ్ చూశా
ఓకే
అంతే అదే లాస్ట్ ఇంగా థియేటర్ లో చూడ్డం. ఆ తర్వాత అన్ని మూవీస్ మొబైల్ లోనే చూ స
ఉహు టీవీలో చూడరా
టీవీలో అంటే మా ఇంట్లో టీవీ ఉంది కానీ అది ఎశ్ పని చేయట్లేదు
ఓకే ఉహు అందుకోసమే మోబైల్ లో నే చూస్తారా ఎక్కువ
ఆవున్రా
వీక్లీ వన్స్ చూస్త రా అక్క మూవీస్
కొత్తగా ఎది పడితే అది ఆన్లైన్ లో లేదు లేదు ఖాళీ టైమ్ చెస్కొని మరీ చూస్తా ఆ మూవిరుల్జ్లోనే ఆఫ్టర్ ఐ బొమ్మ తర్వాత అది ఒకటిగా
అవును హ అవును రీసెంట్ గా ఇంకా ఉన్నాయి కదా చాలానే కపుల్ ఫ్రెండ్లీ మిడ్ లవ్
అవన్నీ చూసేసా
అవున ఇవి కూడా బానే ఉన్నాయి అంటా హు నీను కూడా చూసా కాప్ ఫే ఆ చూడలేదు కానీ విత్ లావ్ చూసా బాగుంది
లేదు బాగుంది మస్తుంది అసలు ఎమోషనల్ స్టోరీ ఫైనల్ లో తనకు ఒక జబ్బు వస్తుంది ఉ హీరోయిన్ కి ఒక జబ్బు వస్తది ఆ జబ్బు వల్ల చనిపోతది సో దానికంటే ముందు హీరో తన గురించి కె కేరింగ్ మొత్తం ఆయన చూసుకుంటార అన్నమాట
అవునా
ఒక స్టార్ట్ ఒక స్టార్టప్ బిజినెస్ పెడతారు వాళ్ళు
ఉ
ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఫాస్ట్ చేయింజర్స్ లెక్క రాపిడోలో కలుస్తారు వీళ్ళు
అవునా హు
మెల్లగా వాళ్ళకి రిలేషన్ షిప్ బాండ్ అయితది ఒకే దగ్గర ఉంటాది ఎక్కడ హాస్టల్ దొరకదు అమేకి వేకెన్సీ
ఆహా
సో రూమ్ షేరింగ్ చేసుకుంటే పైసలు కలిసి వస్తాయని చెప్ చెప్పేసి హీరోనే రికమెండ్ చేస్తాడు ఆ తర్వాత బిజినెస్ లో కొన్ని ఐడియాలు ఇచ్చి తర్వాత సో వాళ్ళ ఇద్దరు వికెమ్ లవర్స్ అన్న మాట ఇది ఇష్ట
ఓ కే హు
మీరు ఎలాంటి మూవీలు చూసారు
నేన్ అయితే రీసెంట్గా థియేటర్ కి వెళ్లి లాస్ట్ త్ లాస్ట్ మూవి బహుబలి వన్
ఓ మయి గాడ్
ఛాలా ఇయర్స్ అవుతుంది నాకు ఎందుకో థియేటర్ కి వెళ్ళి చూడాలంటే నచ్చదు నచ్చట్లే ఈ మజ్యా
అంతే మహూబలి వన్ ఒకటి మహానటి ఇవి రెండే చూశా
అఛ్చా అవ్
గదే
అ
అంతగా మొబైల్ లో వస్తే మొబైల్లో అది ఇ ఎప్పుడో ఒకసారి చూస్తా చూడాల అనిపిస్తే
ఊ హు హు
ఓల్డ్ మూవీస్ చూస్తారా
ఓల్డ్ మూవీస్ అంటే ఎక్ ఎక్కువ చూడను ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూస్తా లేకపోతే లేదు ఆ రీ రిలీజ్గా అయ్యే చూసిన మూవీ నే మళ్ళీ వెళ్ళేం చూస్తాం
హ్ కానీ కొందరికి అలానే అవునూ
ఆ పన్ లేనీ వాళ్ళు పైసల ఉన్నోఒళ్ళు పోయి చూస్తారు
అవును ఇ మంత ఈ మంత్ లో అయితే మగధీర ట్వంటీ సెవెన్ కు ఉంది
ఓహో మగథీర ఫ్యానా
ఏం లేదు జస్ట్ చెప్తున్నా హ రిలీజ్ ఉంది అనేసి ప్రభాస్ మీకు
ఆ సేమ్ ప్రభాయిసే
చూషినార అక్క అన్ని మూవీస్
ఎ అన్నిీ చూసా ఆయన ఫేవరెట్ మూవీ ఏంటి మరి నీకు
దార్లింగ్ మిస్టర్ ఫర్ఫెక్ట్
ఓ మై గార్డ్ నాకు సలర్ అంటే ఇష్టం
అసలు సలార్ మూవీని చూడలే జస్ట్ కొంచెంమ్ ఎమో చూసా అంతే
అది కూడా ప్రభాస్ ఫ్యాన్ అయి ఉండి
కా అది బాగాలేద అన్నారు అక్క
బాలేక్ పోతే హిట్ ఎలా అయితది
హిట్ట్ అయిందా
యా సూపర్ హిట్ అయింది ఛలారు
మ్ రాదేశంమ్ ఆది అబ్బ్వ అవును కానీ ఇప్పుడు వచ్చే మూవీస్ కన్నా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మూవీస్ మంచిగా ఉండ్నే అవే బావుండి అసలు ఉమ్ మూవీసే రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఏమి మంచిగా ఉన్న ట్లేదా
అన్ని ఏదో ఒక స్టోరీస్ చేసేస్తు ఉన్నారు ఆన్లైన్ లో పెడుతున్నారు
ఇప్పుడు ఎప్పుడో తెలుసా ఏప్రిల్ ట్వంటి ఫిఫ్త్ ఆ ట్యంటి సెవెన్ కి డార్లింగ్ మూవిీ రి రిలీస్ ఉంది
ఓహో వెళ్తావ అయితే
వెళ్ళను కావాలంటే నువ్వు వెళ్ళాలి. నే చూస్తా గాని నాకు ఎందుకో థియెటర్కి ఎళ్ళి. చూడాలంటే నచ్చలేదు.
ఎందుకు
ఏమో అక్క నాకు ఎళ్ళాలనిపించదు. నా ఫ్రెండ్స్ అందరు ఎళ్తూ ఉంటారు. రీ రిలీజ్ కనేసి మూవీ ఏదైనా రిలీజ్ అయితే వు వెళ్తారు. మొన్న రీసెంట్ గ కాంచన మూ మూవి రీ రిలీజ్ అయింది కదా ఆ మూవి గూడా ఎల్లేరు వాల్.
అవునా
ప్లస్ ఇంక చూసిన మూవీనే ఏం చూస్తారు థియేటర్ కి వెళ్ళి అని.
ఎలాంటి ఎలాంటి మూవీ అంటే ఇష్టం మళ్ళ కామెడీయా త్రిల్లరా.
కామెడి కామెడి అంటేనే ఇష్టం. ఎస్తాన్లో ఇంకా లవ్ స్టోరీస్ కూడా ఓకే కన్నేమో కొన్ని ఎమోషనల్ ఉంటాయ్ కదా ఆ స్టోరీస్ ఇంటే మాత్రం ఎడుపువస్తాది. చూసాము ఆ మూవీస్. అచా నేను ఏంటి అది ఏదో మూవీగా. అందాల రాక్షసి నేన అదిమ్ నేను అది ఇంతవరకు చూల్లేదక్క రీసెంట్ గానే చూసా. ఎప్పుడ్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంట. అసలు మస్తుంది కద అది ఇనాళ్ళు అది జూసి ఏడ్చిన అదీ. కదీ ఆ మూవీ
కదియన.
దియా దియా
దియానా దియా ఇదిస్ సాయి పల్లవి అండ్
కాదు కాదు దాంట్లో ఉమ్మ్ అది గర్ల్ ఫ్రెండ్ మూవీలో హీరో ఉంటడ్ చూడండి దస్రాలో.
ఓహో కొత్తగా వచ్చిన మూవీయా అది.
కొత్తగా ఏం రాలే చాలా ఇయర్సె అవుతుంది.
చాలా ఇయర్స్ ముందు దియానా
ఉమ్మ్ అది మలయాళం డబ్బింగ్
ఓహో అవునా
హ్మ్మ్ బావుంటదది.
ఏ మూవీ అది
బియానీ ఉంటంది దీట్లో యూట్యూబ్ లో ఉంటంది గావచ్చు చూడు అది
ది గానీ స్టోరీ ఏంటిది అ ట్టునా యాక్షన్ కామెడియా లవ్వా లేపొతే
మీకు ఇది తెలుస అందాల రాక్షసి సేమ్ అలానే ఉంటది స్టోరీ దాంట్లో గూడా
అవునా
హ్మ్మ్ ఒక్క ఒకటే హీరోయిన్ ఉంటది టూ మెంబర్స్ హీరోస్
ఉహుమ్
హ్మ్
ఫైనల్ గా ఎవరిని చూజ్ చేసుకుంటది.
ఫైనల్గానా అతని పేరు కృష్ణ అని ఉంటది. సో తననే చూస్ చేసుకుంటది. నీకు ఏ మూవీ అంటే ఇష్టం ప్రభాస్ ది
సలార్ ఒక్కటే అంటే అన్ని ఇష్టమే కాకపోతే సలార్ ఇజ్ ఫేవరెట్ అనమాట
ఊహుం ఇప్పుడు కొత్తగా అస్ మిరిట్ కూడా వస్తున్నా
చూడాలి.
ఇప్పుడే ఆ ఇప్పుడే ఏం రీలీజ్ అవ్వదు. గానీ టైమ్ బడుతది కొంచెం
తేజ్ దేమో మరి
ఉమ్ అవును హ్మ్ మీకు ఇలాంటి స్టోరీస్ అంటే ఇష్టం అక్క మూవీస్ లో
నాకు యాక్షన్ అంటే ఇష్టం మూవీస్ ల
ఊహుం
ఎందుకంటే చ్చ్ ఒక్క హీరోకి గానీ హీరోయిన్ కి గాని ఆహా ఇప్ వైబ్ ఆర క్రియట్ చేసి ఒక మూవీ తీస్తే
అవునవును ఆ వచ్చిందివచ్చింది. ఉమ్ ఓకే అక్కా
ఓకేరా
మ్
ఆ